హలో
హాయ్ అండి బాగున్నారా అండి ఆ హ
మీరు బాగున్నారా
ఆ అండి నేను బాగున్నా అండి ఇంకా అండి ఆ ఏంటండి
తిన్నారా
ఆ అండి తిన్నామండి మీరు తిన్నారా అండి
అవును తిన్నమండి ఉమ్ చెప్పెయమ్మా అండి
ఆ
బిర్యాన అండి ఉమ్
నేను ఎగ్ ఫ్రై చేసుకుని తిన్నామండి
ఆహా ఎగ్ ఫ్రైయా అది ఎలా ఉంటాదండి
ఎగు ఫ్రై అంటే ఆనియన్ ఆనియన్‌లో వేసి ఆనియన్‌లో ఏసి చేసామండి
ఆహా ఆనియన్లో ఎశారా అండ బజ్జియా
జండ ఉరుజు ఇంకా అండి ఇంకా ఏం సంగతులండి
చెప్పాలండి మీరే, మీరే చెప్పాలే
ఇంకా చెప్పండి ఇంకా ఏంటండి రేపు విశేషాలు రేపు
సండే ఏమున్నదండి ఏం లేదు అంతా డొల్లా
అట్ల ఎట్లుంటదండి సండే అంటే ఒక బిర్యానీయో
ఏం లేదండి డబ్బులు లేవండి
ఒక ఫ్రిషా ఫిషో ఏదో ఒకటి ఉండాలండి దేవుడు ఇ స్తాడండి రేపు పొద్దున వరకు దేవుడి మీద భారం ఏసుకొని ఉండాలి
డబ్బులు లేవండి ఎన్ని అని దేవుళ్ళ మీద ఎత్తం అప్పులు కూడా ఉన్నాయండి చాలా
కడుపుకూడా చూసుకోవాలి బతకాలంటే అండి అంత సచ్చిపోయి కూడా బతకద్దండి తప్పండి
తింటు ఉన్నాం కద అండి కూరగాయలొ అదో ఇటో అండి చ సాటర్డే ఉండదు సండే ఉండదు మాకే ఏమ్ ఉండదు ఎప్పుడు ఇగ తినాలి
ఆ అది కరెక్టే వాస్త స్తవమే మరి కానీ కాని తొందరగా లేవాల అండి రేపు మార్నింగ్ సండే ఏదో ఒకటి తీసుకురావాలి పిల్లలు చి కేను మటను అంట్ టా ఉంటానఅండి రేపు శుభ్రంగా మటను తీసుకు రా అండి శుభ్రంగా రేపు మటన్ తీసుకొచ్చుకొని మంచిగా తయారీ అయినా తినఅండి లేకుంటే ఫిష్ తీసుకురా అండి ఏదో ఒకటి చేసుకోన అండి తినాల అండి నాలుగు రోజుల జిందగి తిండి తినకుండా ఎట్లా
తినాలే తాగాలే మస్త్ ఎంజాయ్ చేయాలే
అమ్మో అమ్మా ఆ ఆయన గారు అయితే లాస్ట్ వీక్ అయితే బీవ్ వస్తంగా డ్రింక్ చేస్తారు
అట్లా తాగాల అండి
మూడు రోజులు రో డుల్లుకుంటా వచ్చిండ్రు అండి డుల్లు డుల్లు లెక్క వచ్చిండు ఊపుకుంటా
అవునా అట్లానే తాగాలి తాగినఅప్పుడు
తినడానికి ఏమ్ గాద అండి ఇగో మాయ చెప్ తే ఇనలే ఆ మీకు ఇంకొక విషయం చెప్తాన అండి మా అన్నయ్య గారు ఏం చేస్తార అండి ఓ నేనే ఇంక కొన్నాడికి తా గూడు వచ్చోడు తా గుడు వచ్చోడు తా గూడు వచ్చోడు ఆ అయితే మా అన్నకు ఇప్పుడు పాపం లివర్ కరాబ్ అయింద అండి
అ
లివర్ కరాబ్ అయితే ఏమైంద అండి ఇప్పుడు ఓ డబ్బు లేవు ఏం లేదు మస్తు పరషాన్ అయితు ఉన్నారు అ అక్కడ అప్పులు ఇక్కడ అప్పులు అక్కడ అప్పులు తీసుకొని వస్తున్నారు ముగ్గురు పిల్లులు పిల్లలు పరేషాన్ అయితు ఉన్నారు మొఖాలు చూస్తున్నారు అట్లా ప్రతి ఒక్కరు జరుగుతుంద అండి ఏద లాస్ట్ కోస్త్ తే ఏమైతుంద అండి అటి ఇట అప్పులు చేసి రెండు మూడు సార్లు హాస్పిటల్ తీసుకెళ్లారు ఇగ ఎంత చేసినా కూడా ఇగ సెట్ అయిత లేదు ఇక మూడు లక్షలు నాలుగు లక్షలు అయితే ఇట్లా అయితన్నాయఅండి
పోయిన అప్పుడు మూడునాల్గ్ లక్షలా
అవున అండి అవున అండి మూడు నాలుగు లక్షలు అయితు ఉన్నాయి అంటే మంచరాలు వెళ్ళిన అప్పుడు అయినాయ అండి ఒక రెండు మూడు లక్షలు ఐదు ఐదు లక్షల లోపు మళ్ళీ ఇంకొ సారి వెళ్ళిన అప్ ప్పుడు అదే ఐదు లక్షలు అయినాయ అండి మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక లక్ష క్ష ఎనభై వేలు రెండు లక్షలు గిట్ల గిట్లా అయితు ఉన్నాయ అండి
అవులా
ఆ అయితేగా మా వదిన మీద బంగారం అంటే మాటి మాటికి ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్న అది పెట్టి తీసుకతామని వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళు అత్తా మామా అనేసరికి ఆమే బొయి దీనికి పైసలు ఆ తీసుకొచ్చిండ్రు కదా అని వాళ్ళ అమ్మ చేతిలో పెట్ ట్ట వచ్చింద అట అండి నిన్న
అవునా
పెట్ట వచ్చింది ఇప్పుడు లక్ష వేసుకుంటాలేదా అంట నేను వేసుకోను అంటాట ఇ
మంచి ఉన్నా
ఆ ఇక్కడ నేను వేసుకోొని అయ్యో గట్లేంది వేసుకుంటా లేద అని ఇక్కడ కింద చెప్పుకుంటాను అయితే నేను వేసుకోనని నేను వేసుకోను అంటంది అంట డైరెక్ట్ ఇప్పుడు
అవునా
అ
ఎట్లా అండి మరి అంత దందం జేతే ఎట్ల ఆ మరి పరిషాన్ జేతే
ఇగ పైసలు గురించి పైసల్ పైసల్ పైసల్ పైసల్ అనే ఇబ్బంది పెడితే లాస్ట్ అట్లా అయింది లాస్ట్ కతె ఇగ అట్లా అయింది అవునండి
ఎట్ల అండి మరి అట్లయితే
అ అయే వేసుకుంట లేదా అట అండిగా ఇప్పుడు వేసుకున్నది ఇప్పుడు లేదు తెలియదు కాని ఇంతకు ముందు మ ఐదు ఈ పీకి మాట ఇగ అది నిన్న బంగారం కావచ్చు కా చెమల చెవులో కమ్మలు ప్లస్ ఆ ఉంది రెండు తీసుకుపోయి పెట్టేేశారంట
అవునా
అ కత వేసుకుంటలేదాట బెజారై
నీన్న ఫంక్షన్ ముడి పోయినామ మీరు
ఆ నిన్న పోయినం అండి
రాలేదా మీరంత మరి
పే అంటే ఇ అక్కడ చిన్న ఫంక్షన్ అండి గడిబేడ గడిబేడ లో ఉండే చెవు కమ్మలు మాత్రం కనిపిచాయండి
ఆహా లేదండి
ఆ
అవునండి ఇవాళ అడబిడ్డ అన్నదాంటే అయ్యో ఇదిప్పు తీసుకోపోయి అక్కడ పెట్టింది అనేస్ అన్నదట నాకు ఇస్తే నేను ఫుల్ పైసల్ తీసుకొచ్చేదాన్ని అని చెప్పిందట
హ
అమె ఎందుకు ఇస్తదండి అక్కడ పోయ్
అ అడబిడ్డకేమో డబ్బులు ఇయ్యలేమో మీ మీ వాళ్ళ ఆడబిడ్డకి డబ్బులు ఇచ్చేదిందేమో అది పెట్టి తీసుకొస్తా అదిది ఏమోఅన్నారని
అ దానికి వాళ్ళు తీసుకొచ్చిండ్రనీ అక్కడ పోయి ఇచ్చేసి వచ్చిందట
మరెట్ల వాళకు
చేసారు అండి కమ్మల్ ఇచ్చిందో మరి ఏం చేసిందొ అండి తెలీదు అవునండి
కమ్మల్
లేదు ఇచ్చింది కదండి
హు
అవునండి
ఇగ ఎవరికేం చె చెప్పేటట్టు లేదు
ఏదో ఏదో అవుతుంది ఇగ
ఏ గుల్కోసులు ఎక్కుతనే తినండి నాలుగు గంటలకి నాలుగు గంటలకి ఒకటంట అది గంటల గంటలక్ క్కిస్తున్నారండి ఆ అవునండి అవును
బాగా ఎయ్ అంటే వీళ్ళు గుడా మ వాళ్ళు కూడా కొంచెం మంచిగా పెట్టేటోళ్ళుకి తో య్యాల
ఇగ పైస పైసలు అప్పులు తీసుకొచ్చి పెడుతున్నారంండి
తీసుకొచ్చి పెడుతున్నార
ఏ వేరే వేరే వాళ్ళు అయితే సావనె అని పిస్త తుందిగా ఏం చెస్తలి ఇకగాని ఇవాళ్ళైతే అప్పులు తీసుకొచ్చి అయితే పెడుతున్నారు. మొన్ననే మా ఆర్టీ వాళ్ళ తమ్ముడు పది లక్షల వరకు పెట్టారంట. ఇక డబ్బులు లేవని గవర్నమెంట్ హాస్పిటల్ ఎత్తే ఆయినా చూసి చూసి చచ్చిపోయిండండి.
డబ్బులు లేవు అని అట్లా విడిచిపెట్టేస్తరా అండి మరి
అరే ఇప్పుడు మనకు ఐదు వేలు కావాలండి. మనకు అంత మనీ కావాలి మనకు అంత వెళ్ళలేదు అనుకోండి హాస్పిటల్ లో ఒకలా మ్మ్ మనకు ఉన్న బడ్జెట్లలో మనం చేసుకుంటాం అండి ఇప్పుడు మీకు గుంజు తెళ్తయ అండి.
హు
వెల్లేదా మీరు తీసుక ఒక పది ఒక ఒక కొన్ని డబ్బులు మీరు తీసుకురాగలుగుతార అండి బయట నుంచి
మాకెవలు ఇస్తారండీ ఆయన ఎంత పెద్ద మనిషి ఆయనకి ఇల్లున్నది కాబట్టి అందరు ఇల్లు చూసి ఇస్తారు. అని అప్పుడు సంపాదించుండు ఇప్పుడు పోయినా అని ఇట్లా అని ఇస్తరు. మాకేమున్నాయ్ అండి మాకు మాకేమున్నా అండి మాకు మా మాది మాకే ఠికాన లేదు మాకెవరు ఇప్పిస్తా లేదు బ్యాక్ పుష్ ఎందుకిత్తరు ఎవరు అయినా బ్యాక్ పుష్ ఇస్తే ఇతరు
అబ్బ బ్యాగ్ పుషులు ఉన్నా కూడ ఇయ్యాలండి.
ఆయనకు అంతకు ముందు సంపాదించిండు మస్తు ఎంజాయ్ చేసిండు. కార్లు కొన్నాడు అది చేసిండు ఇది చేసిండు ఆ ఇల్లు గట్టిండు అన్ని జేసి ఇస్తారు.
ఇగ అదే కానీ ఇగ లాస్ట్ కి కట్టేది ఆమ కూడా చూడండి మళ్ళీ ఒక రెండు మూడు సార్లు పోతే పెడతాడేమో ఆ తర్వాత ఆ ఇల్లు కూడ తీసేస్తా అని టాకు ఉంది అండి బయట తీసేస్తా అని చూస్తున్నాడు అటని
అట్లనే ఉంటదండి. తీసేస్తా అని అంటారు అందరు కానీ తీసేసుడు అంతా ఈజీ కాదు.
అంటే ట్రై చేస్తున్నాడండి ఇంతలోనే అయితదా అయితుదా అని ఆయన అంటున్నాడు ఆట నాకు ఎట్లయినా చేయండి గాని ఒక ఆరు నెలలు ట్రీట్మెంట్ చెప్పేయండి అని చెబుతున్నాడట.
ఆరు నెల్లా
ఆరు నెలలు చేపిస్తే వాపు పోతది సెట్ అయితా అని చెప్తున్నాడట.
ఆరు నెలలు చేపియ్యాలంటే నాటే జోక్
అ నొప్పి బాగుండే నాకు హాస్పిటల్ పోకపోతే పోయినా కదా ఇప్పుడు బాగుంది. ఇట్లని తీసుకుపోండి ఎలాగైనా చేయండి అని చెప్తున్నాడాట.
అవునండి.
ఓకే.
ఉ అలా నడుస్తుందండి ప్రస్తుతానికి
ఆ
అవునండి.
నెల్ అంటే బా డబ్బులు కావాలి కదా.
అదే కదండి ఇగో ఇప్పడు వరకు ఒక పద అయినా అనుకోండి ఇంకో పది తీసుకొస్తాడా అనుకోండి జస్ట్
మ్మ్
ఆరు నెలకు ఇప్పుడు ఓన్లీ వన్ అండ్ హాఫ్ మంత్ కి ఇంత అయితే ఆరు నెలలకి ఎంత కావాలండి.
బాలక్ష్మిీ
మ్
అలాకాదు
ధన్యవాదాలు సార్ నాతోటి ఇంత టైం కేటాయించినందుకు
ఓకేనండి థ్యాంక్ యూ